హలో
నమస్కారం
నమస్కారం అండి
ఏం చేస్తన్నారండి ఎండాకాలం
యా వాళ్ళని నమ్మొద్దు
మ్మ్
సరే పోతున్నాను పండక్కి
పడిపోతున్నారా
హ్మ్మ్
మీ సైడు ఎండలు ఎలా ఉన్నాయి
చాలా ఎక్కువ ఉన్నాయండి
చానా ఎక్కువున్నాయా
ఉమ్
అంటే ఎన్ని డిగ్రీలు కాస్తుంది ఎలా
ఫార్టీ ఫార్టీటూ
ఫార్టీ కాస్తుందా
అవునండి
దానికి తగ్గిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా మరి
తీసుకోవాలి కదా మరి
బ మ
డబ్బులుండాల
అవునండి
ఏం చెప్ప వెళ్తారా నాకు
తిన్నా పడుకోడానికి వచ్చిన
అంటే కాదండి తిన్న తినేటప్పుడు కొ బట్టర్ మిల్క్ అలా ఏన్న తీసుకోరా
డైలీ అసలు తీసుకోమండి సరే తాగండి
ఎందుకని ఎందుకని తీసుకో
మేం తాగమండి మ్యాక్సిమం
బటర్ మిల్క్ బదులు కోకోనట్ వాటర్ తాగండి
కో కో నట్ వాటర్ కావాలంటే చెట్టు లేవండి నీళ్ళు లేవండి
మీరు నీళ్లు పనిలేదు మీక డబ్బులుంటే చాలు కోకోనట్ వాటర్ వస్తాయండి
నేను సిటీ వచ్చేస్తాను
సిటీ కి పోరా అయితే మీరు రోజు ఒక వారానికి పోండి వారానికి సరిపయే వాటర్ తెచ్చి ఫ్రిజ్ లో పడేసు కోండి
అవునండి అవునండి
ఆ
ఫ్రెష్ ఫ్రెష్ తో కావాలి
మీకు ఫ్రెష్ కావాలా అలా అనుకున్నప్పుడు మీరే ఒక చెట్టు నాటుకోండి సపరేట్ గా
చెట్టు నాతోనే
చెట్టు నాటి దాన్ని పెంచి అంత చేయలేని అంటారా
అవునండి
ఆ మీరు మరి అంత ఇంత కుదరదు మీరు కొంచెం మారాలండి ఈడ నీకు మంచి హ్యాబిట్ అలవాటు చేసుకోవాలంటే మార్చుకోవాలి ఏద ఒకటి
చెప్పండి మంచిగా వింటాం
ఉదయాన్నే నిద్ర లేవాలి మనం ఒక చెట్టు పెంచుతున్నాం అంటే చెట్టు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి
ఆ
చెట్టుకు మందులు లెయ్యాలి నీళ్లు పెట్టాలి
మందులు అయితే మంచి చెప్తవాలండి
అంటే ఫస్ట్ దాన్ని అన్హెల్దీ కాదు ఫస్ట్ అది పెరగాలి కదా పెరిగేంత వరకు చాలు వాటర్ నువు ఏదైనా పెరిగేదా ఒక అంటే చెట్టు కొన్ని సంవత్సరాలు అయిపోయినాక చెట్టు ని నుంచి ఏదో ఆశించదు
ఓ
ఇని కావాల్సి చేసితి అర్ధమైతుందా
హ
అప్పుడు చెట్ ఎక్కి కావాల్సింది ఇస్తుది
అప్పుడేమన్నా నీకు బాగా హ్యాపీగా నువ్వు డబ్బులు పెట్టి అమ్ముకోవచ్చు డబ్బులకి కొనుక్కోకు అమ్మవచ్చు నువ్వ ఎప్పుడు
హ
నుండి మీరు ముందు వచ్చేట్టు నాటాలి
చెట్టు నాటి దానికి మంచిగా పోషకాలు అందించి చెట్టు పెద్ద చేస్త అతే తర్వాత అది నీకు సహాయపడింది
అదే
ఉమ్
అంతే ఇ ఏంటిలీ మీ సంగతులు బోజ న తిన్నారా
ఏంటి స్పెషల్
ఉమ్
అనకూడదండి కొంచెం మాట్లాడాలి
ఉమ్
ఆ
చూడాలి
ఉమ్
కొంచెం ఫైవ్ మినిట్స్ ఆగాలండి మాకు మా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్ రూమ్ క వెళ్తాన హడావిడి చేస్తున్నాడు
ఉమ్
అడి చెప్తున్నారే ఒక ఫైవ్ మినిట్స్ ఆగురా అని కాకపోతే ఆడ వినట్ లరే కానీ ఎలా ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే
హ
ఆ మీ సైడ్ కేక్లు ఎంత ఉంటాయి.
కానీ ఈక్కడ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు హాఫ్ కేజీ కేక్ కి
అందుకే మేము వద్దని చెప్పేసాం ఆర్డర్ మీర ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు కదా మాకు
ఆన్లైన్ చూడొచ్చగదండి
ఆన్లైన్ లో కూడా చాలా ప్రైస్ ఉంది
కా కొత్తగా ఉంటాయండి
చూసాము అది ఫైవ్ హండ్రెడ్ కాతుంది ఒకటి
మేమేమి అంటున్నాము అంటే
హాఫ్ కేజీయే ఏక్ కు కేక్ కటింగ్ మొత్తం పోతున్నాం.
ఉంటదండి ఒసారి ఇంటర్నేషనల్ ఎల్లో చదా అండి.
అక్కడ వెళ్ళడు కనీసం వెళ్ళాడని చెప్తారండి.
ఫైవ్ హండ్రెడ్
సెవెన్స్ సాత్సౌ
ఆఫ్ కాదండి రెండు మూడు షాపులు ఉంటాయండి ఆడ రెండు షాపులు. హలో
అ రికార్డ్ మరి ఇంకా స్నాక్స్ ఏం తింటారు మీరు?
ఆ ఆ ఆ ఆ ఆ
కాకండి ఆ ట్రే నీకు టాస్క్ కంప్లీంట్ కాదు.
అవునండి.
మాట్లాడాలి. గ్యా పరిస్తున్నది గ్యాస్ మీద మీ
ఇప్పుడు గ్యాస్ ఉండకపోతే ప్రాబ్లం ఏంటండి?
ఆ
ఇప్పుడు గ్యాస్ ఉండకపోతే మీ ప్రాబ్లం ఏంటండి.
తింటానికి అన్నం ఉండట్లే.
ఆ చెక్ ప్లేస్లా దేశీ వండండి. చెట్ పెంచి చెట్ ఉంటందండి.
పెంచిన చెట్టుకి అన్నం వండు కుంటవా?
చెట్టును నరితేసి మంట పెట్టి వంట అండి.
త మనిషివేనా
అయండి మీరే కందండి చిపించండి అన్నారు.
చెట్టును పెంచిన చెట్టుని మనం ఎట్టానరుకుతాం, అది ఎమన్నా కొబ్బరి చెట్టు మనం పెంచింది. సరే కొబ్బరి చెట్టును నరికా అది ఎన్ని రోజులు వచ్చిద్ది.
ఇప్పుడు ఒటెన్ డేస్ వస్తదండి.
టెన్ డేస్ వచ్చిద్దా అబ్బా టెన్ డేస్ వచ్చిద్దా చెట్టు.
ఆ వస్తుంది అండి.
ఎవ్వరు చెప్పారు మీకు?
కొమ్మలు ఉంటాయి కదండి చెట్టు కొమ్మలు.
టెన్ డేస్ రావండి ఒక రెండు రోజులు చాలు మా పెద్ద పెద్ద కుటుంబం. జగమంత కుటుంబం నాది
రెండు రోజులుయినా వస్తున్నాదండి. అప్పుడు వరకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
సాల్వ్ అయితది కాదని కాదు. కాకపోతే చానా ఇబ్బంది అయిపోతుంది మాకు రోజు రోజుకి.
హా
ఎటువంటి సినిమాలు చూస్తా మీరు?
నేనంన్ని చూస్తానండి. అన్నీ చూస్తమండి.
ఆహా అంటే మీరు లాస్ట్ చూసిన సినిమా ఏంటిది.
నేనాఅండి నువ్వే కావాలి నాకు.
ఆ
నువ్వే కావాలి నాకు.
నువ్వే కావాలి నాకా?
హ
దానిట్లో హీరోయిన్ నచ్చింద మీకు ఆ హీరోయిన్ ని చూడ్డం కోసం ే కదా మీరు సినిమా చూసింది
కాదండి హీరో కోసం
నిజం చెప్పు
నిజంగా అండి
హ్మ్మ్ అంతేకాదు మంచి సినిమాలు కూడా చూడాలి మీరు మెసేజ్ ఫుల్ సినిమాలు మహేష్ బాబు గారు
మో ఆ సమ్మా మోట్ వింటంటడి
ఆ చెప్పు
అర్థం అయిందా సీరియల్ గుండి
ఆ
తీసిన తర్వాత చెప్తామండి
పేచవాలాద
ఇంత తీయలేదండి సినిమా తీసిన తర్వాత అమ్మూ
ఆహా మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం అలాంటి చెప్పకూడదు
నేనే అండి
మీకు మీరే ఇష్టమా
హ
ఉహు
నేను ఇంతవకు చ ఇద అతున్నా
మీరు ఒక హీరో కావాలి ఇండస్ట్రీని సెక్ చేయాలి
హ
మీరు హీరో ఐతే ఎలాంటి సినిమాలు తీద్దాం అనుకుంటున్నారు
తిన్నారండి
మీరు హీరో అయితే హీరో హీరో ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు
అ మీరు తిన్న ఉన్నారా పైన ఉన్నారా మజ్జిలో ఉన్నారా ఎంత
మేము కింద ఉన్నామండి
టైం జవ అండి
పైకి స్నా అంటే పైకి రావాలంటే కొంచెం స్నాక్స్ తినాలి కదండి
ఓ
స్నాక్స్ తిన వస్తామండి పైకి స్నాక్స్ తినకుండా మనం ఎదగలేం కదా
ఓ
ఆకలి వేసినప్పుడల్లా స్నాక్స్ తినలి మీ మీరు ఎలాంటి సినిమాలు తీద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్
పసల అండి మంచి మోటు ఉండాలండి
అదే ఏం మోటో అంటే మోటిది
ఆలోచించిన తర్వాత చెప్తా అండి ఎందు ఎన్నన్ని విదింది
ఎబ్ తియ్యాల తియ్యాలి
ఆ
స
సరేండి సుమతిీజీంద మా బాయంండి